వినిపిస్తందండి
ఆ ఒకే మామూ సిటి గురించి ప్లెజ్ గురించి మాట్లడదాము
ఉ ఓకే అండి
ఆ ఆ మీరెక్కువగా ఎక్కడ ఉండడంలొ ఇష్టపడ్తారు సిటీ లోనా విలేజ్ లోనా
విలేజ్ లో అండి
అంటే ఏం అట్ల సిటి లొ కూడ అన్ని అవై అవైలబుల్ లో ఉన్నయి కదా
ఉ విలేజ్ లో నేచరూ అండు
ఉ
క్లైమేట్ బాంటుంది
ఆ అ సిటీ లో కూడ ఇప్పుడు చాల బాగ్ పార్క్సు అవన్ని ఉన్నాయి కద
సిటీలో ఊ సిటీలో డ్రైనేజీ స్మెల్ అండ్
ఉ
ఇంత బాగుండదండి
ఆహా విలేజ్ ఐ
విలేజ్ అయితే నేచరు అండ్ మనం ఈవినింగ్ టైం అలా బయటికి వెళ్ళ చు
ఆ
ఉ
కానీ ఇప్పుడు మనకు మనకి ఏం కావాలన్నా సిటీకి కదా వెళ్లాల్సింది.
మనకు అవసరాలకు సిటీలకి వెళ్ళి ఏమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. అంతేగాని విలేజ్ లో ఉండడమే సేఫ్టీ
అవునా అట్లా అంటారా ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్స్ మనకు అవసరం కాబట్టి మనం దూరంగా వెళ్ళి చదువు కోవాల్సిందే
నార్మల్గా అయితే అంటే విలేజ్ అంటేనే మీకు ఎక్కువ ఇష్టం.
ఉమ్మ్
మ్మ్ ఫుడ్ ఐటెమ్ లో ఏది మీకు ఎక్కువగా ఇష్టం.
ఫుడ్ చికెన్ అండి నాన్ వెజ్ లో అయితే చికెన్
వెజ్ లో అయితే
వేజ్ లో అయితే పప్పు అన్నం.
ఉమ్ ఉమ్
అవునండి. అంటే మీకు మరి చికెన్ చేయడం వచ్చా.
ఆ వచ్చండి.
ఎట్లా చేస్తారు చికెన్ మీరు
చికెన్ ఎలా చేస్తాం. మ్మ్ చికెన్ ఫస్టు మనం కరివేపాకు ఆయిలు అవన్నీ తర్వాత పెట్టుకోవాలి.
ఉమ్
తర్వాత చికెన్ వేసాము ఆ తర్వాత పసుపు, సాల్ట్
ఉమ్మ్
కారం వేస్తాం.
మ్మ్
త మసాలా పొడ్లు ఎసుకున్నాం అంతే అండి
అవును మీ సైడ్ అయితే అట్లా చేస్తారా.
ఆ నేనైతే అలా చేస్తానండి.
ఒకసారి మా సైడ్ చేస్తాము ఆ ప్రాసెస్ చెప్తాను మీరు ఒకవేళ చెప్పండి ఎట్లాంటుందో
ఆ
ఆ మెమైతే ఫస్ట్ చికెన్ తెచ్చుకొని దాన్నియితే స్మెల్ రాకోకుండా నీట్గా మనం కొద్దిగా సాల్ట్ ఆ పసుపు వేసి కలుపుకొని టూ మినిట్స్ వదిలేసి దాన్ని వాష్ చేసేసి పక్కన పెడతాం. ఆ పక్కన పెట్టాక కొద్దిగా మనకి కారం ఎంత డైరెక్ట్ కూర లోకి కాకుండా దీంట్లోకి ఎసేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ టూ వేసి అంతా మనం కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా బయట పెట్టేయాలి. సైడ్ లో పెట్టేసి కొని మనం అది కొంచెం మనకి ముక్కలకి కారం బాగా అంటుతుంది అనమాట ఆ వేలో చేస్తే
ఉమ్
ఆ చేసాక తిరువాతి పెట్టండి ఫస్ట్ ఆనియన్స్ ఒక ఆనియన్స్ ఎసేసి వేన్ చేసేసి మనం మరి పచ్చికారము కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా లైట్గా ఎసేసి అవన్నీ మ్యాగినేట్ అయ్యాక ఇప్పుడు చికెన్ ఎసేసి తమ అందులోకి ఒక మరి తర్వాత మన చికెన్ పౌడరు ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేసేసి మనం బాగా కలుపుకో లక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిపేసుకోవాలి అది ఉడికేకి స్టార్ట్ అవుతుంది మనము ఎన్ని వాటర్ గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకొని దాన్ని ఉడుకనిస్తే మనకు రెడీ అయిపోతుంది చికెన్
ఉమ్
అంటే మా సైడ్ ఇట్లా చేస్తారనమాట
ఓకే అండి అది కూడా బాగుంటుందండి
మ్మ్ అ అదే అంటే చేస్తారు కదా ఒక్కోరు ఒక్కో ఐటెం కోవేళ చేస్తాంటారు ఉమ్ స్వీట్స్ లో ఏ ఫుడ్ అంటే ఇష్టం మీకు
స్వీట్ లో లడ్డు అండి
ఆహా ఎక్కువ అంటే మరి లడ్డు చేయడానికి వచ్చా మీకు ఇంట్లో ఎప్పుడైన చేసినార
చేసినారు కానీ నాకు రాదండి
మీరు ఎక్కువ వంటలు చేయరా
ఆహా
మీ ఫేవరెట్ హీరో ఎవరు
ఎన్టీఆర్
ఎన్టీఆరా, హీరోయిన్
హీరోయిన్ న
ఎవరు లేరా హీరోయిన్స్ మరి ఫేవరెట్ మూవి ఎది మీకు
ఫేవరెట్ మూవి ఆల్ మూవీస్
ఆల్ మూ ఆల్ మూవీస్ అంటే అన్ అందరి మూవీస్ మీకు ఇష్టమా
ఇష్టమే ఒక మూవీ అంటు లేదు
ఒక సపరేట్ మూవీ అనేది ఏం లేదా ఇష్టము
ఆ లేదు లేదు
అవునులేండి ఇంకా ఫేవరెట్ సాంగ్
సాంగ్స్
ఉ
నాకు సాంగ్స్ అంటే ఇష్టం మోస్ట్లీ అన్ని సాంగ్స్ ని లైక్ చేస్తా
మీ ఫేవరెట్ హాబీస్ ఏంటి హాబీస్ ఏం చేస్తంటారు ఫ్రీ టైమ్ లో
ఫ్రీ టైమ్ లో సాంగ్స్ వినడం లే తర్వాత ఉ రీల్స్ చూడడం
ఉ
ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా చదువుకోవడం అంతే
ఉ ఇంకా అంటే ఎక్కువగా ఇష్టపడి చేసే పని ఏదైనా ఉందా
ఏం లేదండి కువ ఇష్టపడేది అంటే స్లీప్ ఖాలీ టైమ్ లో ఎక్కువ దొరికిందంటే స్లీప్ చేయడం అదే
ఆహా
ఆ
ఎక్కువగా అంటే మీకు స్లీపింగ్ ఇష్టం
ఆ
ఉహు ఆ ఏ మీ కు ఏ కల్చర్ అంటే ఇష్టం అంటే ఇప్పుడు మనకి వెదర్ సిటీ వెదర్ ఇష్టమా పల్లెటూళ్ళ వెదరు ఇష్టమా మీకు
విలేజస్ వెదరు
మరి మీరు ఆ కుండ వాటర్ యూస్ చేస్ ఇస్తారా లేదంటే మీరు ఫ్రిడ్జ్ వాటర్ యూస్ చేస్తారా
మామూ ఫ్రిడ్జ్ వాటర్ అయితే యూస్ చేయమండి
నార్మలేనా ఉహు అవునులేండి మరి కట్టెలు పోయి యూస్ చేస్తారా హాట్ వాటర్ హీట్ వాటర్ హీటర్ యూస్ చేస్తారా
కట్టెల పోయేనండి
మీరు కట్టెల పోయే యూస్ చేస్తారా హాట్
ఆ హాట్ వాటర్ కి హీటర్ యూస్ చేయం
చేయర
ఆహా
ఓహో కే మీరు మరి
ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడతారా ఆఫ్లైన్ ఇష్టమా మీకు
నాకు ఆన్లైన్ షాపింగ్య్ ఇష్టం బట్ మా ఇంట్లో మా నాన్న వాళ్ళు ఎక్కువ ఆఫ్లైన్
అంటే ఏ ఏం ఉన్నాయి బెనిఫిట్స్ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వల్ల
ఆన్లైన్ షాపింగ్ వల్ల కాస్ట్ కొంచెం తగ్గుతుంది ఆఫ్లైన్ అంటే మనంకు క్లాత్ అనేది పర్ఫెక్ట్ గా మనం చూస్ చేసుకుంటాం
హమ్
ఆన్లైన్ అయితే కొంచెం కాస్ట్ బెటరు అండ్ క్లాత్ మనం చెప్పలేము
మరి చాలా మంది ఇప్పుడు మనం ఎక్కడికనా బయటికి వెళ్తే అన్ని ఆన్లైన్ంట్రెస్లే కనిపిస్తాయి కదా మనకి బయట ఆమోస్ట్ సే
మోస్ట్లీ అంటే మనం రేటింగ్ చూసి మన కాస్ట్ని బట్టి ఆ ప్రోడక్ట్ కూడా కూడా మనకు వస్తుంది
అహో అవునులేండి ఇంకా మీకు స్కూల్ డేస్ ఇష్టమా కాలేజ్ డేస్ ఇష్టమా
కాలేజ్ డేస్నే ఇష్టం నా లైఫ్ లో వచ్చేసి కాలేజ్ డేస్యే బెటర్ అండి
ఆహా అంటే ఎ మైన మెమరీస్ ఉన్నాయా ఎక్కువ బాగా మంచిగా గుర్తుండేటివి
ఆ ఉన్నాయండి
ఏమన్నా ఒకరెం చెప్పండి మెమరీస్
డిగ్రీలోన ఉన్నాయి ఎంసఏ లోన ఉన్నాయి
ఏవో ఒకటి రెండు ఒక చెప్పండి ఒక టూ మెమరీస్ అలా
ఆ ఎంసఏల్ అయితే ఇప్పుడు మేం డిగ్రీలో మే కోఎడ్యుకేషన్ కాదు ఎంసి కోఎడ్యుకేషన్ కాబట్టి మాకు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి సన్ తిరిగాం
ఉమ్ ఎట్లా ఉంటుంది కోజ్ కోజ్ కషన్ ఎట్లా ఉంటుంది
బాగుంటుందండి మనం బిహేవియ మనం బిహేవ చేసేదాన్ని బట్టి ఉంటుంది మన ఫ్రెండ్స్ కూడా
ఉమ్మ్ మ్
ఆ
ఉమ్ అవునులేండ్ అంటే మీకు కో కోఎడ్యుకేషన్ ఇష్టము
ఆ కోఎజుకేషన్ కూడా ఇష్టమేనండి
నార్మల్ ఎడ్యుకేషన్ ఇష్టం లేదు
ఇష్టమే అది కూడా కానీ కోఎడ్యుకేషన్ వల్ల ఎట్లా ఉండాలి అని తెలుస్తుంది అంటే ఎలా మాట్లాడాలి అబ్బాయిలతో
మ్మ్
అనే తెలుస్తుంది
అవునులేండి మీరిప్పుడు తెలుసుకున్నారా మరి
ఆ వాళ్ళతో ఎట్లుండాలి
ఆ
అని కొంచెం తెలుసుకున్నాం
ఒకసారి నాకు షేర్ చేయ్యడి అంటే ఎట్లా ఉండాలి మనము మన ఎదుటి పడితే ఎట్లా ఉండాలా
వాళ్ళు వాళ్ళు మన ఇంట్లో మన బ్రదరు మన తమ్ముడు ఎలా ఉంటారో అలానే ఉంటారు మనం మనం మంచిగా ఉండి వాళ్ళతో బాగుంటే అతనే ఉంటు మనతో మన ఇంట్లో అన్న వాళ్ళు తమ్ముళ్ళ ఇలా ఉంటారు వాళ్ళు కూడా అలానే ఉంటారు
ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ షేర్ చేసుకోండి
పన్నీ మూమెంట్ అంటే
హమ్
మేం బర్త్డేస్ గాని ఏమన్నా పార్టీ చేసుకున్నప్పుడు
హమ్
బాగా హ్యాపీగా అందరము మీట్ అయ్యి కేక్ కోసుకోవడం ఒకరికొకరు కొట్టుకోవడం నవ్వుకోవడం
ఉమ్
ఆ టై లో బాగుంటుందండి
అంటే ఇప్పుడు మీ లైఫ్ లో ఒక అంతే మంచి హ్యాపీ మూమెంట్ ఎప్పుడైనా గుర్తుండేది ఎదైనా ఉందా ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను అనే మూమెంట్
అటా ఎం లేదండి
ఆ నార్మల్ మీకు ఏదో గుర్తుందా ఒక చిన్నది ఏదైనా మూమెంట్ ఇప్పుడు మీరు తలుచుకోగానే ఆ మూమెంట్ గుర్తు రావాలా నా ఒక్కట ఏదైనా ఒకటి చిన్నదంతే
హమ్ ఆ ఫ్రెండ్షిప్ అండి డిగ్రీ లో అండ్ ఎంసిఏ ఎంసిఏ లో ఒక ఆ ఒక బ్రదర్ లాగా మంచి ఫ్రెండ్ ఎంసీఎ లో కూడా డిగ్రీ లో కూడా ఒక మంచి ఫ్రెండ్
ఉహుమ్ ఆ శాడ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మరి
స్యాడ్ డిగ్రీలో ఒక అమ్మాయితో ఉనింది స్యాడ్ మూమెంట్ అది లాస్ట్ లో ఎంసిఏ లో శ్యాడ్ మూమెంట్ ఏం లేదండి
ఆ శ్వాడ్ కొంచెం షేర్ షేర్ చేయమన్నాను నేను మిమ్మల్ని చెప్పమని లేదు షేర్ చేయండి అంటున్నా
ఉమ్ అని అలా వద్దలేండి
ఉమ్
ఆహా శ్వాడ్ మూమెంట్స్ షేర్ చేసుకోకూడదు హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవచ్చు
ఓకే అండి సరే అండి ఎట్లాయితే
ఆమ్
ఓకే అండి ఉంటాం